హలో హలో
అంటే బాగున్నాం మీరు
బాగున్నాం
హలో
హలో వినిపిస్తుందా
వినిపిస్తుందండి
జాతర ఎప్పుడు మీ ఊర్లో
మా ఊర్లో జాతర ఏప్రిల్ ఎండింగ్ ఏప్రిల్ ఎండింగ్ లో ఉంటది
నిన్న క్రికెట్ చూసార
చూసాము మీరు చూడలేద
మేం చూడలేదండి
ఎందుకండి
చూడలేదు అంతే నార్మల్గానే అండి చూడలేదు
మీ వాయిస్ చాలా క్యూట్ గా ఉందండి హలో
ఎవరు విన్ అయ్యారు ఉమ్
మీ ఊర్లో ఏ పెద్ద పండుగ మా ఊర్లో మా ఊరి జాతరనే పెద్ ంట మొత్తం అందరు చుట్టాలు అందరు వస్తరా
బాగా జరుపుకుంటారా అండి మా ఊరేదో తెలుసా అండి మరి మా ఊరు ఎలా తెలుసా అని ఎలా అంటున్నారండి.
ఊరికే చెప్పానండి
ఎండ బాగా వస్తుందా అండి మీ ఊర్లో
అన్నం కూడా తినట్లేదండి ఓన్లీ నీళ్లు నీల్ ఉ
ఏం చదువుకున్నారండి
ఉహ ఏం చదువుకోలేదండి జీరో
జాబ్ ఏం చేస్తలేరా
జాబ్ ఏం లేదండి ఆ ఫార్మింగ్
వ్యవసాయమా
చెప్పండి
చెప్పాలి అండి
చెప్పల మీ మీరే మీరు ఈ మధ్యల ఏదైనా మూవీస్ చూశారా
ఏ మూవీ చూడలేదండి తక్కువ నేను మూవీస్ చూడంనండి ఎక్కువ సీరియల్స్ చూస్తా
ఓ
నార్మల్గానే రోజు జరుగుతనే ఏ ఉంటాయి వుంది
ఓహో
మనశంకర్ వర ప్ర్రసాద్ మూవీ చూసారా అండి బాగుందా
బాగుంది అండి
కామెడీగా భలే ఉంది కదండి చూసానండి అందుకే అడిగాను
అవునా ఎవరు అండి మీరు హీరో ఎవరండి
చిరంజీవి
చిరంజీవి ఆ
నయనతారా అండి
ఆ నైనతార పేరు ఏం పేరు అండి ఈ మూవీలో
ఏ శశి అండి
ఓహో మీరు కూడా శశిలాగానే ఉంటారా అండి
లేేదండి మీది పట్టణమా గ్రామమా అండి
నాది పట్టణం
పట్టణం ఏ ఊరు
మా ఊరు గుడూరు అండి
గూడూరా కర్నూలు అండి
కర్నూలు ఆ ఓ కర్నూర్ థర్టీ కిలోమీటర్స్ అండి మా మా నుంచి మీకి అంతే
తెలుసు అండి వచ్చారా ఎప్పుడైనా కర్నూల్ కి
చాలా సార్లు వచ్చాను
ఉమ్ మీ నాన్న అమ్మ అందరూ ఎలా ఉన్నారండి
బానే ఉన్నారన్
వాళ్లేం పని చేస్తుంటారండి
వాళ్ళు కూడా నార్మల్ కూలీ పనే
ఊహు మీరు నిజంగానే చదువుకోలేదా అండి నార్మల్గా అంటున్నారా ఎంత చదువుకున్నారు డిప్లొమా కంప్లీటెడ్ అండి ఇంట్లో ఖాళీగా ఉన్నా అండి.
ఔనా
మీరేం వర్క్ చేస్తుంటారండి జాబ్ చేస్ తిన్నారా
ఎందుకండి ఫార్మింగ్ అని జెప్పాన్ గద
డిగ్రీ జేసి ఫార్మింగ్ చేస్తున్నారా అండి ఏం వర్క్ చేస్తలేరా
ఊహు
ఏదన్నా జాబ్ చూసుకొచ్చుగా అండి మరి
డిగ్రీకి ఏం వస్తాయండి జాబ్ లు
అయితే ఇంకా చదవండి
చదివే అంత ఇంట్రెస్ట్ లేదం
మీ ఇంట్లో వాళ్ళు ఏమనరా అండి తిష్టరా కొట్ ట్టరా మిమ్మల్ని
ఎందుకు తిడతారండి
సంక్రాంత్రి పండుగ జరుపుకుంటరా మీ ఊర్లో హలో హలో
హలో ఆ చెప్పండి చెప్పండి
జరుపుకుంటార అండి సంక్రాంత్రి పండగ మీ ఊర్లొ
ఆ చెప్పుకుంట‌ బోండి
బాగా జరుపుకుంటర అండి.
పండగలు అన్సి జరుపుకుంటామండి
ఊహు హు మీకేదండి పెద్ద పండగ
మాఊరి శరిత్ర న్ జెపితె యే దండి పోవచ్చ
ఆ‌ కదా మర్చిపోయ అండి నేనె
చెప్పండి ఇంకా
చెప్పాలండి
చెప్పాలంటె మీరే
మీకు కబడ్డీ ఆడడం వచ్చా అండి
వచ్చండి
బాగుంటుంది గదా ఆడానండి స్కూ లో కాలేజ్ టైం లో ఆడాను లేదండి ఇప్పుడు ఆడను
ఆర్ధమ అండి
ఇంట్రెస్ట్ లేదు లేండి
ఎందుకండి
నార్మల్గానే అండి మీకు సినిమాలు ఇష్టమా లేకపోతే ఆ నార్మల్ స్పోర్ట్స్ ఇష్టమా
హలో
చెప్పండి మీకు మ్యారేజ్ ఐందా అండీ
అందుకనే మా వైఫ్ ఇష్టం అంటున్న
ఇప్పుడు ఏం చేస్తుంటారండి మీరు ఖాళీగానే ఉన్నారా డైలీ
ఇప్పుడు సమ్మర్ గదండీ ఏంటది ఏముండదు గద ఫ్రీగనా ఇంట్లనే ఉండడమే ఊ అ
మీకు ఏ ఫుడ్ అంటే ఇష్టం అండి
నాకు చికెన్
బా తింటారా
ఆ
నాకు బిర్యాణి అంటే ఇష్టం
నాకి బిర్యానీ చికెన్ బిర్యానీ అంటే ఇష్టం ఐ లవ్ చికెన్ బిర్యానీ
ఊమ్ ఎప్పుడైనా కర్నూలు వచ్చారా అండి షాపింగ్కి గానీ దేంకొన్నరని దేనికొచ్చారండి
నెక్స్ట్ మంత్ కితడు ఏడాదికి
ఉహు
ఊరికె తిరుగుతానండి జీనియస్
కర్నూలు లో ఎక్కువ షాపింగ్ చేయడానికి వస్తారండి ఎక్కువ మంది హోల్స్ సెల్ షాప్స్కి వస్తారు అందుకే అడిగాను
ఆహా మాకు తెలీదండి ఎక్కువ ఏదో అస్తము ఇగ వస్తాం చూస్తాం వెళ్ళిపోతాం అంతే
ఉహు హు
తిన్నారండి
ఇంకా లేదండి తినాలి మీరు తిన్నారా
అవునండి మూడుష్ దల్ తిన్న ఇప్పటికె
ఉహు హు హు
చెప్పండి ఇంకా
చెప్పాలండి ఏమన్న మాట్లాడొచ్చుగా
నే మాట్లాడుతున్నాండి మీక్ లేదు
ఉలో ఎక్కువ ఏదండి ఫేమస్ బాగా
మా ఊర్లో జిలేబీ ఫేమస్ అండి
తినేదండి ఓ ఉహుహు ఓకే ఓకే ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కా అండి మీ బంధువులు ఎవ్వరివి మ్యారేజ్ కానీ, ఫంక్షన్స్ కానీ ఏమి లేవా అండి.
ఉన్నాయండి డైలీ దానికోసం తిరుగు తను
నన్ను పిల్లవొచ్చుగా అండి ఏమైనా ఉంటే భోజనాలకు వస్తాం.
భోజనానిక మాకే పెట్టరండి ఎవరు మీకెవరు పెడతారం
అయ్యో ఉ స ఉ ఉంటా అండి
ఆ ఓకే అండి బై